హలో
హలో
హలో
చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఖాళీనే ఇబ్బుడే ఇంటర్ పరీక్షలు రిజల్ట్లు వచ్చాయ్ ఏం నెక్స్ట్ ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తూన్నా
అవునా మీరు ఏ ఏ స్ట్రీమ్ మీరు
నేన ఎంపిసి
అవునా ఎంత వచ్చింది స్కోరు
నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ
ఓ చాలా బాగా తెచ్చుకున్నారు
అవును రాత్రిం పగలు పడి చదివి చదివి చదివి నాకు అన్ని మార్కులు వచ్చాయ్
అయ్యో మీరు చాలా కష్టపడే వాళ్ళలాగా ఉన్నారే
నిజమే
ఉ ఇంకా ఎలా ఉన్నారు ఇంట్లో అంతా
ఇంట్లో అంతా బాగానే ఉన్నారు సరే కాని ఇప్పుడు ఇంటరు ఈ ఫలితాల వల్ల నెక్స్ట్ ఏం తీసుకోవాలో అర్థమే కావడం లేదు మీరేమన్న సలహా ఇస్తారా
అవునా ఇంకా ఇంటర్లో ఇంత మంచి స్కోర్ వచ్చింది కాబట్టి మీరు బీటెక్ జాయిన్ అవ్వం సో బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంకా ఎలక్ట్ ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అని చెప్పి చానా బ్రాంచ్లు ఉంటాయి మెకానికల్స్ సివిల్లాగా మీరు వాటిలో మీకు ఏది ఇష్టంగా ఉంటే అది తీసుకోవచ్చు
అందులో డిపార్ట్మెంట్ ఏది తీసుకుంటే బెటర్ అంటారు
ప్రస్తుతాని అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మంచి లీడ్ డిమాండింగా ఉన్నా కోర్స్ అండి దాంట్లో మరి మీరు ఏఐ తీసుకున్నారంటే ఇంకా అది ఇప్పుడు. చాలా ట్రెండింగ్ లో ఉన్న కోర్స్ అనమాట ఇప్పుడు ప్రతి ఒక్క. సాఫ్ట్వేర్ కంపెనీ కూడా. దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఏఐ బ్యాక్గర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ నే రిఫర్ చేస్తున్నారు.
ఏ ఐ డిమాండ్ తగ్గిపోయింది సైబర్ సెక్యూరిటీ డిమాండ్ వచ్చింది అంటున్నారు అది నిజమేనా.
దీని ప్రాధాన్యత దీనిదే దాని ప్రాధాన్యత దానిదే అండి రెండు రెండు కావల్సినవే. ఏమంటే సైబర్ సెక్యూరిటీ కంటే ఏ ఐ నే కొంచెం. ఇంటర్నేషనల్ వైడ్ గా చనా బాగుంది.
ఇంటి దగ్గర బంధువులుందరూ సఏ చేయమంటున్నారు నాకు మ్యాథ్స్ లో చాలా బాగా మార్క్స్ వచ్చాయని.
అది చాలా కష్టమైనది అండి. ప్రతి ఒక్క ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలి అందులో లేకపోతే మీకు. ఆ సిఏ సర్టిఫికెట్ అన్నది రాదు. మీరు పాస్ అయినట్ల కూడా రాదు కాబట్టి మీరు అంత కష్టపడి మేము కంప్లీట్ చేస్. కుంటాను అంటే మాత్రమే సీఏ లో జాయిన్ అవ్వండి.
నాకు ఎంసెట్ లో గున ఫార్టీ కే ర్యాంక్ వచ్చిందండి.
ఫార్టీ కేే అంటే అది చాలా తక్కువ ర్యాంక్ అండి. టెన్ కే లోపు ట్వంటీ కే లోపు రావాలి.
అవునా ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకొని జేఈ మెయిన్స్. ఇప్పుడు లాంగ్ టైమ్ తీసుకొని జేఈ మెయిన్స్ ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వమంటారా.
అయ్యయ్యో వద్దండి వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది ఏ కాలేజీలో చదివిన కూడా బి. టెక్ బీటెక్ ఏ.
అవునా.
అది జస్ట్ కాలేజ్కి వచ్చే వాల్యూ మాత్రమే తప్పిస్తే దాని కంటే. మీకేమి ఉపయోగం ఉండదు అంతగా.
ఇప్పుడు ఎరోనాటిక ఎరోనాటికల్స్ అవన్నీ తీసుకొని అక్కడ కల్లా వెళ్ళలేదా మేము.
ఎరోనాటిక్స్ అంటే ఇంప్స్ తయారు చేయ. డిజైన్ చేయడం డి ఆర్ డి ఓ. ఒక టుంది అది. అది కూడా మంచిడేర్ ఆప్షనే బట్ దాంట్లో కాంపిటీషన్ కూడా తక్కువే. కానీ మీకు అది చాలా కష్టంగా ఉంటుంది ఈ మొత్. ఇంజనీరింగ్ బ్యాస్లోర ఎవరన్నా. ఆర్టికల్ ఇంజనీరింగ్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ అన్నమాట. ఒకవేళ మీకు చాలా ఆసక్తికరంగా ఉంటే మీరు వెళ్ళండి.
ఉంటాను. డిగ్రీ అండి డిగ్రీ తీసుకొ వచ్చునా.
లా మంచి. జస్ట్ మనం గ్రాడ్యుయేషన్ కోసం చేస్తామంతే ఏదో ఒక స్ట్రీమ్ చేసామ్ కామర్స్ కానీ. ఇది తీసుకోని నాలుగేళ్ళు కంప్లీట్ చేసుకున్నావ్. డిగ్రీ ఉంటుంతే. బీ టైక్ లో జస్ట్ థియరీ ఉంటుంది అంతే.
అవునా అయితే బీటెకే తీసుకుంటాను. మీరు మీరు ఏది తీసుకునిన్నారండి.
అలో.
మేము బీటెక్కే తీసుకుందామనుకుంటున్నమండి హలో
మంచి ఆలోచన అండి
మీరేం తీసుకున్నారండి
నేను కూడా బీటెకే చేస్తునానండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే చేస్తున్నాను
అవునా సెమ్ములు అవన్నీ బాగానే రాస్తున్నారా
శంబీ ఇది మలే అండి ఏం ఇప్పటికి నాలుగు సెమ్ నాలుగు సెమిస్టర్లు అయిపోయినాయి ప్రస్తనీకైతే బానే జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఉన్నా ప్రస్తుతం ఆ స్టడీ లైక్ ఎలా చెప్పచ్చు మీకు ఈ విద్యా సంస్థలన్నీ ఎలా అయిపోయాయంటే వ్యాపారం చేస్తున్నాయండి పిల్లల భవిష్యత్తుతో మీరు వింటున్నారా హలో ఏమండి వింటున్నారా హలో ఇంకా మనకు డిగ్రీ తీసుకున్నా కూడా బానే ఉంటదండి ఎందుకంటారా డిగ్రీ అనేది ఈజీగా మనకు సాఫీగా సాగిపోతుంది అదే బీటెక్ అనుకోండి మీకు ఆ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి దానికి ఇంకా ఎక్స్ట్రా ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడ